హలో హలో
ఆ బాగున్నారా?
బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?
ఆ నేను బాగున్నాను. ఏం చేస్తున్నారు?
ఏం చెయట్లేదు.
అయిపోయిందా సాయంత్రం పని ఆ బాగున్నారు అందరు బాన్నారు.
సాయంత్రం పని అయిపోయింది, వంట అయిపోయింది.
ఉమ్ అమ్మో మీరు చాలా తొందరగా చేసేసుకున్నారుగా
ఆ మా ఇంట్లో అన్ని తొందరగా అయిపోతాయ్.
తొందరగా తిని పడుకునే అలవాట మీకు
ఆ మా ఇంట్లో అందరికిీ అదే అలవాటు.
అవునా ఇం కూర చేశారంటి?
ఈరోజు పప్పు
ఉప్పుచారా ఏ ఏంటి చి మ సాయంత్రం వంట చేయాలి.
ఉమ్
ఏంటి చేపలు తెచ్చుకోలేదా మీరు
తెచ్చారు రేపు వండుతానన్నారు
ఉమ్ అవి పడైపోవ మరి రేపట్కి
ఆ పాడైపోవు పర్లేదు ఐస్ ముక్కలు వేసి పెడతాము.
అవునా ఉమ్ ఉ బాగుంది బాగుంది
అన్నయ్య ఏం చేస్తున్నారు?
అన్నయ డ్యూటీ నుంచి ఇంకా రాలేదు.
అయ్యో
అవున కొంచెం ఇవాళ ఆలస్యం అయిద్దని చెప్పారు
అత్తయ్య గారు ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నారు ఖాళీగానే ఉన్నారు మీ బాబ్ బోండా
మీ ఆ మా బాబు బోనాడు వంటలో మీకు సహాయం చేస్తున్నారా.
ఆ చేస్తున్నారు అప్పుడప్పుడు
అమ్మగారి హెల్త్ ఎలా ఉంది
ఆ మంచిగా ఉంది
ఉహు ఇంకేంటి
చెప్పాలి ఎప్పటి నుంచి మీ బాబు కి పాఠశాలలో
బాబుకి పాఠశాల పదిహేడవ తారీఖు నుంచి
అమ్మా మీకా అంతా ఆలస్యంగా మొదలేస్తున్నారా మా దగ్గర పన్నెండో తారీఖు నుంచే
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల పొడిగించారు
మంచిగా ఆడుకుంటుండా ఇంకా బాబు ఉమ్
ఆ చాలా బాగా ఆడుకుంటూ పుస్తకాలు తేవాలి పాఠశాలకు వెళ్ళి
చేశారా
ఇంకా లేదు కొత్త పుస్తకాలు వచ్చి వచ్చాయని పాఠశాల నుంచి చెప్పారు వెళ్లి తెచ్చుకోవాలి
ఆ ఇప్పుడు ఎన్నో తరగతి మీ బాబు
మొదటి తరగతి
మొదటి తరగతా ఊ హుచ్
ఉమ్ యా
ఉ
పదిహేడో తారీఖు నుంచి వెళ్ళాలి
ఉమ్ అన్నయా వచ్చారా డ్యూటీ నుంచి
ఆ ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు చెరువు దగ్గరికి వెళ్ళారు
అవునా మీ అత్తమామ అందరు బాగున్నారా తోటి కోడళ్లు
ఆ అందరు బాగున్నారు మా తోటి కోడలు వాళ్ళ నాన్నగారికి బాలేదు
హ
అందుకు అందరూ రేపు మా మామయ్య గారు వెళ్తున్నారు చూడ్డానికి
ఉహుం మరి అన్నయ్య మీరు వెళ్లట్లేదా
లేదు అన్నయ్యకి ఖాళీ లేదు చెరువు దగ్గర పని ఉంది కాబట్ అట్టి మేము వెళ్ళలట్లేదు
ఆ చెరువులో చేపలు పెంచుతారా ఏం పెంచుతారు మీరు
చెరువులో చేపలు రెయ్యలు పెంచుతాం చాపలు చేప పిల్లల్ని రెయ పిల్లల్ని తీసుకొచ్చి చెరువులో వేసి మ మాత వేసి పెంచుతారు
ఆహా ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు అవి
ఆ కాకినాడ దగ్గర హాచరేల్ దగ్గర నుంచి
ఓ చాలా దూరం నుంచి తెస్తారా మీ ఊరు నుంచి వ్మ్ ఆహ
అక్కడ నుంచి తీసుకొచ్చి చెరువులో వేసి పెంచుతారు
ఉమ్ ఎన్ని సంవత్సరాలు
సంవత్సరాలు కాదు నెలలు
నెలలే పెద్దగా అయిపోతాయా
ఆ నెలలో పెద్దగా అయిపోతాయి
ఆహా ఆ తర్వాత అమ్ అమ్ అమ్ తర సంతలో
ఉమ్ బయట ఎక్కువ ఎక్కువ మొత్తం చెరవులో పట్టిని అంతా ఎక్కువ శాతం ఇచ్చేస్తారు వాళ్ళు చిన్న చ చిన్న వ్యాపారస్తులకి అమ్ముకుంటారు
మీకు లాభం బానే ఉంటదా
ఆ లాభం బానే ఉంటుంది ఆ కొంచెం ఏదైనా తగ్గి తక్కువ అయితే కనుక నష్టము అలాగే ఉంటుంది ఉహు మో రెండు సమానంగానే ఉంటాయి ఎప్పుడు
ఆ
వాతావరణం బట్టి లాభమో నష్టమో తెలుస్తుంది అన్ని వాతావరనంములు రేయి పిల్లలకి పడవు
ఆ
కాబట్టి కొన్ని వాతారల్లో బానే ఉంటాయి కొన్ని వాతావరణంములు కొన్ని బాగోవు
ఉమ్ ఇట్లా కూడ ఉంటాయా
ఆ
ఆ మాకు తెలీదు
అదే అదే
ఇలా ఉంటాయ మేము వెళ్ళి సంతలో కొనుక్కొని రావడమే కదా
ఆహా ఆ
ఉహు
ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలీదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది
ఉమ్ మీ పక్క అప్పుటికేనా తెలిసింద్
ఉమ్
చుట్టుపక్కల వాళ్ళకు కూడా అమ్ముతారా మరి మీరు
లేదు చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇక్కడ ఎవరు తీసుకోరు అంటే ఎవరి చెరువులు వాళ్ళకే ఉంటాయి కదా ఈ చుట్
ఓ అ అందరికి ఉంటాయా
అందరికిీ ఉంటాయి
ఉమ్
అలా ఆ కాబట్టి ఇక్కడెవరు కొన్రు అందుకే వేరే రాష్ట్రాలకి పంపుతూ ఉంటారు
మీకు ఆ అంటే ఇంటి దగ్గర ఉంటాదా కొంచెం కొంచెం దూరంలో ఉండవా చెరువుల్
ఆ ఊరి ఊరి చివరిలోనే ఉంటాయి చెరువులన్నీ
అందరియి ఒకే దగ్గర ఉంటాయా
అందరియి ఒక దగ్గరే ఉంటాయి వరసగా ఉంటాయి అందరియి అంటే ఊరి మధ్యలో చెరువులు ఉండకూడదు అందుకు ఎ ప్పుడు ఊర్చివరే చెరువులు ఉంచుతారు అందరి చెరువులు సమానంగా ఉంటాయి వరసగా
అవునా మరి ఎట్లా గుర్తుపడతారు ఇది మీ చెరువు అది వాళ్ళ చెరువు అని
ఎవరి ఎవరీ అక్కడ వాళ్ళ స్థలంలో వాళ్ళు వాళ్ళదన్నట్టు ఒక గుడిసెలాగా వేసుకుంటారు ఆ గుడిసెలు బట్టి ఎవరిది వాళ్ళదనేది అర్థంమయిపోతుంది
అహ అలాన
ఉమ్
ఉహు ఆ వాటికి మేత ఏమేస్తారు మీరు
రెయ్యి మేత చేప మేత విడిగా అమ్ముతారు
ఆ బయట కొనకచుకుంటారు
ఆ బయట కొని తెచ్చుకోవాలి వాటికంటూ వేరే దుకాణాలు ఉంటాయి
ఆ
ఇక్కడ అందరూ అవే చేస్తూ ఉంటారు సగం మంది ఆ దుకాణాలు పెట్టుకుంటారు సగం మంది చెరువులు చేసుకుంటారు
అయితే వ్యాపార కూడా చేస్తున్నారనమాట అయితే అంటే ఖాళీగా ఉన్న సమయాల్లో వెళ్తారా అన్నయ్య
ఖాలిగా ఉన్న సమయాల్లో కాదు చెరువులో ఈ టైం అ ఈ సమయానికి వెళ్ళాలని ఉం కదా సమయానికి వెళ్ళి మేత వేసి కొన్నిట్లకి చేపలకయితే మేత కట్టాలి వేయకూడదు
ఉమ్
రొయ్యల కి అయితే మేత వెయ్యొచ్చు ఉంటాయి ఆ అలా
మరి అన్నయ ఎటైనా వెళ్ళినప్పుడు ఎటయినా వెళ్ళినప్పుడు ఎవరు చూసు ఉంటారు హు హమ్
కంటూ మనుషులు ఇద్దరు ముగ్గురిని పెట్టేసి వెళ్తారు
ఓ పనోల్లని పెట్టెలు కదా ఉహు
వాళ్ళకి జీతం కింద ఎంతోకొంత ఇచ్చేస్తారు
ఓ అంటే మీరు ఊరెళ్ళిన వాళ్ళు చూసుకుంటారు పర్లేదు ఇబ్బంది
మేమెటెల్నా వాళ్ళు చూసు ఉంటారు
హు హమ్
పని మేము చేయము చేయిస్తాము
ఆ అదేలేే
కొన్ని అత్యవసర పరిస్థితుల్లో చెరువులు పట్టుబడులు అంటారు వాటి టైం లో వాటి సమయాల్లో మాత్రం ఉండాలి మనమే దగ్గరుండి చూసుకోవాలి
పట్టుబడులు అంటే
ఈ ఇప్పుడు పెంచిన వాటిని అన్నిట్లీని చెరువులోంచి బయటికి తీసుకోరావాలి కదా అమ్మడానికి దాన్ని పట్టుబడి అంటారు
హూ హమ్
వాటిని బయటికి తీసుకురావడాన్ని పట్టిపడి అంటారు అలా పట్ తిన్నన్ని బయటకు అమ్ముతారు
అయితే నీకు ఏప్పుదండే అప్పుడు తెచ్చుకుంటుంట్రరు అనమాట
ఆ అంతే ఒక్కటే ఒక్కొక్క సైజు పట్టి ఉంటున్నాం
హూ హమ్
ఉ బాగా పెద్దగ అయ్యే వరకు ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది చిన్నగా ఉన్నప్పుడే బయటికి తీయాల్సి వచ్చిందంటే తక్కువ డబ్బు వస్తుంది.
అంటే వాటిని గుర్తుబట్టి మీరు ఓహో ఇంత పెద్దగా ఆయిందని దాన్ని బట్టి తీస్ నీళ్ళల్లోంచి
ఆ ప్రతి వారం రెండు వారాలకు ఒక్కసారి నీళ్లలో నుంచి వాటిని కొన్నిటిని వలవేసి బయటికి తీసి, కాటా ఉంటుంది. తూసేది దాని మీద పెడతారు కేజీ కి ఇన్ని లెక్కన లె లెక్కేస్తారు.
ఉమ్
కేజీకి ఎప్పుడైతే తక్కువ లెక్క వస్తుందో అప్పటికి మనకి లాభంలో వచ్చినట్టు కేజీకి ఎక్కు రైలు ఎక్కు పువ్వు తిననకా మనకి నష్టం వచ్చందన్నమాట
ఉహు
సైజు బట్టి
బాగుంది చేసుకోవచ్చు ఇది వ్యాపారం కాకపోతే తెల్సు కున వాళ్ళు ఉండాలి ఇట్లా మీ లాగా వాటి గురించి అవగాహన ఉంటే
ఆ అవగాహన లేకపోతే నష్టమే
ఉమ్ అర్థమవుతుంది
ఆ అంటే ఎక్కువ పెడతారు కదా పెట్టుబడి దానివల్ల
సరే అర్థమైంది సరే మరి ఉంటాను కొంచెం పని ఉంది